చెప్పండి ఆ చెప్పండి మీ సైడు మీ సైడ్ దర్శనం ఏలా జరుగుద్ది మరి
మ సైడ అసలు దసరా అయి అయితే సుట్పార్గా చేసుకుంటారు మా సైడ్.
అవునా
ఆ ఇక్కడ అందరూ దసరా బతుకమ్మలు వీటి తో సహా ఏంటంటే మా ఏరియాలో మొత్తం మొత్తము మార్వాడేస్ ఎక్కువ మార్వాడీస్ ఎక్కువ కాబట్టి వాళ్ళు గర్భ ఇవి ఎదరు. దేవని కూచబడు ఉత్తరు కదా
అవునవును దుర్గాదేవి చాలా ఇక మారవడిసే ఎక్కువ కూర్చోపేడ్.
బాగా చేసుకుంటారు వాళ్ళు అసలు గర్భ ఆడడము ఈవినింగ్ అయితే దాం బియా అవన్నీ అసలు చాలా బాగా బతుకమ్మ ఆడే వేరే ఉంటే అటు దాండి వాళ్ళు మారవాడిస్ అందరూ ఆ సైడు దాండి ఆ డుకుంటుంటారు కాబట్టి చాలా బాగుంటుంది మా సైడ్ దసరా లెవెన్ డేస్ వరకు పెద్ద ఉత్సవం మా ఊర్లో
రోజు ఆడుతారా లే
రోజు లేదు లేదు రోజు ఆడతారు వాళ్ళు అమ్మవారి కి పూజలు చేస్తారు దుర్గాదేవికి పూజలు ఒక టెన్ వరకు పూజలు కంప్లీట్ చేసి తర్వాత స్టార్ట్ చేస్తారు దాండియా దాండియా టూ వరకు నైట్ టూ వారుకు ఆడుతారు వాళ్ళు.
అవునా బాగుంది మీ సైడ్ మా సైడ్ దాండడి ఆడదు బతుకమ్మ బతుకమ్మఉయ్యాలో అంటా ఆడతారు అంతే.
అయన నా ఆహా ఇంకా దాం డియా ఆడేటప్పుడు వాళ్ డెస్సింగ్ చూడ చూడాలి అసలు
హు అంటే ఇటు సైడు ఇటు సైడ్ లాస్ట్ రోజు ఒక్క రోజే దుర్గాదేవికి తీసుకు కింద ఎమ్ ముందు అక్కడ దాండియా లేదా డ్యాన్స్ అలాంటివి ప్రిపేర్ అవుచ్చేస్తారు అన్నమాట ఇగ మిగతారోజులలో ఓన్లీ బతుకమ్మ పెట్టి సద్దుల బతుకమ్మనించి ఆడతారు కానీ వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటది స్పెషిల్ గా ఉంటాంది అవును ముస్లిమ్స్ కంటే వాళ్ళది బెటర్గా అనిపిస్తుంది నాకైతే
ఊ ట్రెడిషనల్ లుక్ గా ఉంటది వాళ్ళది ఇంకా వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు కాబట్టి మార్వాడస్ బాగుంటుంది వాళ్ళకి ఇంకేంటంటే మేము ఇక్కడ హాలిడేస్ దొరికిందంటే మేము ఇక్కడ ఉండం ఎక్కువ మేము మా అమమ్మ వాళ్ళే వెళ్ళింటి ఇంటికి పోతాం మా మమ్మీ వాళ్ళ ఇంటికి
హాలిడేస్ దోరగకనే ఫస్ట్ అమ్మాయికి అమ్మ వాళ్ల ఇల్లే గుర్తుకొస్తుంది ఫస్ట్
ఆటే ఇగ అటు పోయి అక్కడ మా మొత్తం పల్లెటూరు కాబట్టి ఆటే చూసుకుంటూ ఉంటాం మేము అత్తమ్మ బతుకమ్మ మొత్తం ఆటే అయితది మాది అక్కడ కూడా బాగా చేస్తా అందరూ చక్కగా ఆ డీజే పెట్టుకుంటారు కొంత ము ముందే ఎలా ఉండే అండి బతుకమ్మ ఆ ఆడవాళ్లు పాడుతూ ఉంటే ఇలా ఇలా కొట్టుకుంటూ తిరిగేవాళ్లు ఉ కదా ముందు వాళ్లు ఇట్లా స్ సాంగ్స్ డీ జెలు ఇవన్నీ ఎక్కడుండే ఫస్ట్ మనం చిన్నప్పుడు చూసినప్పుడైతే ఇలా లేకుండే లేకుండే అప్ మరి ఇప్పుడు మొత్తం డీజేలు కానీ వీటితోని ఏంటఆ ఏ డీజే తో ప్లేస్ పాయింట్ ప్లస్సులు ఉన్నాయి మైనస్ పాయింట్ లు ఉన్నయి లాస్ట్ ఇయర్ చూసిండ్రా ఒక ఆమె డీజే సౌండ్స్ కి చనిపో పోయింది హార్ట్ వచ్చి
హార్ట్ వచ్చి అవును
ఆ ఈ డిజెస్ తోటి అది ఒక ప్రాబ్లం
ఏం చేస్తూ ఏమో ఇగ గాదె ఇప్పుడు అదే నడుస్తోంది కదా పాడేటోళ్ళు ఎవరు ఉండట్లేదు కాబట్టి
ఎవరు పాడుతలేరు కాబట్టి ఇంకా అదే సాంగ్స్ ఎ మొత్తం
వాడే అందరూ ఫోన్ లైడ్లో లో మ్యూజిక్ వినడం డీజే డోస్ సాంగ్స్ వినడం అవే అవుతాంది
అవును పల్లెటూర్లు అంట్రూ గని ఆ సైడ్ కూడా అమ్మాయిలు కానీయండి చిన్న చిన్న పాపలు మంచిగా లంగ్ గౌన్లు కట్టుకుని చాలా ముద్దుగా కన్ పడతరు
అవును కనబడుతరు కానీ ఇవాళ రేపు అన్ని స్మార్ట్ ఫోన్స్ ఎళ్ళినాయి అన్ని సాంగ్స్ ఏ డీజే స్ పెట్టుకొని ఎగడ్డమే తప్ప మంచిగా పాడడం మంచిగా చేయడం అనీ అంటూ ఏం లేదు
లేదు
ఇగేదనా ఉంటే అవి ఎలా రెడి అయ్యారు వాళ్ళు ఎలా రెడీ అయ్యారు ఇవే చూసుకుంటారు ఇంకా
అవును ఆమెది ఎంత ఖరీదైన సారీ ఈమె ఎంత ఖరీదైనా సారీ ఇదే నిజమే నిజమే చెప్పిన్ర మీరు మీరు వెళ్తారా
ఆ వెళ్తాను చూడ్డానికి
అవునా
ఉన్నారు అ లంగా ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది
అవునా
హ్మ్మ్ కాదుకాదు మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర వినీష్ అని రీసెంట్ గా మ్యారేజ్ సెట్టైంది అప్పుడు అ ఈ సమ్మర్ లో మేబి మ్యారేజ్
అవునా అది ఫుల్ ఎంజాయ్ కావచ్చు
న మ్యారేజ్కి వెళ్ళాల్సిందంత
ఉహూ
ఏమేం చేయండి ఈ పిల్లల్ని పట్టుకొని ఎక్కడ ఎంత మంది పిల్లలు ఇంట్లో ఉంటేనేమో భయం వాళ్ళు వస్తానని ఇష్టపడతారు కదా
పిల్లలు వెంటబడతారు
హ్మ్మ్ వస్తా అనే వెంట బడతారు వాళ్ళని తీసుకెళ్తే ఇంకొక కహానీ ఇంకొక స్టోరీ అవుతదక్కడ
అక్కడ మొత్తం లొల్లిలోల్లి ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కోడుకుని చూసుడులేదు. ఇక వీల్లనే చూసుకుంటూ ఉండాలి.
వీటితోనే ఇంకా టైమ్ ఇంకా ఇంట్లో ఇంకా అది ఏదో ఇం ఇంట్లో ఉండడం మంచిది.
బెటర్ కదా
బెటరే ఆ ఇంట్లో ఉండడం బెటర్ ఇంకా
ఊ ఊ
ఓ ఐస్ క్రీమ్ కనబడితే చాలిగా ఐస్ క్రీమ్ డబ్బా దగ్గర మా వోళ్ళే ఉంటరీగ ఐస్ క్రీమ్ డబ్బా దగ్గర మా వోళ్ళే ఇలా పడ్తురి అ వేరరేటోల్లని రానివ్వరు. ఆ ఇప్పటికి ఇక్కడ రోజు ఒక ఐస్ క్రీమ్ తిం ంటున్నారు. ఐస్ క్రీమ్ అంట బాదమ్ మిల్క్ అంట బాన్ తెచ్చుకోని తింటున్నారు తాగుతున్నారు తా అవ్వట్లేదిగా ఇగ అవుతయ్ ఇగ టైమ్ని బట్టే అయితయ్ ఇంగ అంతే సిరప్ తాగాలి అటు తినాలి. ఉ కానీ ఇప్పుడు ఇప్పుడు వరకయితే సిరప్స్ ఏం యూజ్ చేయలేదు చాలా డేస్ తాగుతన్ వాళ్ళకి మళ్ళీ జలుబులు జ్వరాలాంటివి ఏం లేము ఇగ వెదర్ చేంజ్ అవుతుంది కదా చెప్పలేం ఉ
రటు ఇటు చేంజ్ అయితే కొంచెం జలుబవుతదిలేండి.
జలుబవ్తది జ్వరం వస్తది. మన్న మా అన్నయ్యకి పాప బుట్టింది.
అవునా ఓకే కంగ్రాట్స్ అవునా అరే
బ ఓ చాలా బాగుంది. చాలా హెల్దిగుంది. ఊ చాలా హుషారుగుంది.
అ సీజరిన్
సిజరనే ఫ్యామిలీ ఆపరేషన్ కూడా అయిపోయింది అందులోనే ఒక పాప ఒక బాబు ఒక పాప
ఓకే గ్రేట్ చాలండి జనరేషన్ లో ఇద్దరు
చాలండి మా లెక్కడ ముగ్గురు ముగ్గురు ఎవరు భరించలేరు మేమ నేనంటే భరిస్తాను ఎవరు భరించలేత
అదేలేండి మీకంటే ముగ్గురు పిల్లలే అంటే మూడు ఆపరేషన్స మీకు
లేదు ఫస్ట్ ఆపరేషన్ తర్వాత ఇద్దరు
ట్విన్స్ హ మిక్
ఆస్ కాబట్టటి రచ్చ రచ్చ
ా మరి ఇంకొకటి ఉంచుకోవద్దా పాప
ఇంక అదే పనండి నాకు అదే పని అయితే అదే పని అయితది పిల్లల్ని చూసు వాలే తిపించాలి ఇంట్ల పని చేస్ ఇ ముగ్గురుతోనే అవ్వట్లేదండి ఇంకొకరు ఉంటే నా ఇగ నేను ఉండేదాన్ని కాదు కావచ్చు
కండి అలా అంటారు మీ హస్బెండ్ చూసుకునే వారేమో కదా కొంచెం
ఎంత చూసుకున్నా ఇప్పుడు తనకు కూడా సహనం కోల్పోయింది కోల్పోయాడు ఇక చిన్నప్పుడు చాలా సహనంగా ఉం ఇఫ్ ఇప్పుడు ఆ సహ సహనం లేదు ఏయ ఆగురా నా ఎనక రాకురా నేన్ బయట పోతన్నార ఎంత ఊ డు ఆ తలబడడియ్య ఇంట్ల పడుకున్న తర్వాత వస్తాడు
ఆహబ్బాయి
భయపడి ఇప్పుడు తొందరగా వస్త బయటి తీసుకెళ్ళు డాడీ అంటే ఇయ అయి అంతే ఇగ ఫస్ట్ లే కా లా ఎనర్జీ లేదన్న మాట పిల్లల్ని చేసుకునే అంత ఏముంటదండి ఇగ నలభై లా వచ్చినయి ఇంకేముంటదండి
అవునవును ఇగ అంతే లేండి
హ్మ్ సంపాదించి మాకు తెచ్చి ఇస్తే చాలు
చాలీగా ఈ మొత్తం పిల్లోల్ని మీరే చూసుకుంటారు అన్నట్టు
అమ్మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు స్కూల్ కెళ్ళడం నేనే వాళ్ళు వచ్చిన తర్వాత నేనే ఇంక ఈ మధ్య మా సార్ ఏమంటున్నరు టు బండి కొనిస్తా ట్యూషన్ లో కూడా నువ్వే పడగొట్టు అంటున్నాడు
అబ్బో
ఏ ఇప్పుడు నా వల్ల కాదది మా పోరగాండ్లు ఒక్క దగ్గర కూసోరు కదా అట్టొక్కడు చూస్ స్తాడు ఇటోక్కడు చూస్తాడు అప్ ఒకవేళ బైక్ స్లిప్ అయి కింద పడితే ముగ్ గ్గురం నలుగురం భో
అవును అమ్మో కేర్ఫుల్ గుండాలి చాలా
ఆ మళ్ళిక్కడ ట్రాఫిక్ ఎక్కువ మా దగ్గర అందుకే అదే ఆలోచిస్తున్నాం తీసుకోవాలా తీసుకో తీసుకోవడం ఎలాగైనా తీసుకోవడమే
ఏం తీసుకుంటే స్కూటీ తీసుకుంటరా ఊ హు స్కూటీ అయితే బాగుంటది. హుమ్మ్ ఏలా సెకండ్ హ్యాండ్ లో నా ఫస్ట్ హ్యాండ్ లోనేనా
ఇగ సెకండ్ హ్యాండ్ అంటే మళ్ళా ఖర్చులు పెట్టాలండి దానీకి హు సెకండ్ హ్యాండ్ తీసుకుంటాం ఫస్ట్ హ్యాండె ఇగ
బావున్
ఓకే సెకండ్ హ్యాండ్ తీస్ తీసుకొని మళ్లీ వెళ్ళి అక్కడ షాప్ లో ఇచ్చేకంటే ఫస్ట్ హ్యాండ్ లో తీసుకొని మంచిగా చూసి ఒక ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ప్రాబ్లమ్ కూడా
అవునవును బెటర్
ఇంకెంది మరి